అ
హలో ఆ వినిపిస్తుందా
వినిపిస్తుందా
ఆ మీ వినిపిస్తుందా
ఆ తిన్నాం మీరు తిన్నారా ఆ మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం తిన్నారూ
ఏం చేస్త మేము ఈ రోజు బెండ కాయ బెండకాయ అన్నము కేసరి తిన్నామండి మీరు
ఆ మేము వచేసి ఆ పప్పు
అవునా అండి
ఉమ్ ఆ మేము ఇంట్లో హౌస్ వైఫ్ అండి
అవునా అండి ఎక్కడ అండి మీరు
ఆ ఆ డీటెయిల్స్ చెప్పకూడదండి
ఆహా
ఆ ఆ మీరేం చేస్తుంటారు
మేము చదువు మేము ఊరికినే ఉంటామండి ఇంట్లో
ఆ
ఏం ఆ ఇంట్లో ఉండి ఏదో ఒక పని ఇంట్లో పని చేసుకుంటుంటాం
ఉబ్బా వండు తార ఏమన్నా కూరలు అట్లా
ఆ బాగ వంట చేస్తామండి
ఏం బాగా వండుతారు
నేనా మొన్న మా అందరి కోసం కబాబ్ చేసినండి
ఆహా బాగుందా ఎట్లా చేస్
మా కజిన్స్ అందరి కోసం మంచిగా కబాబ్ చేసింది మ
అవునా ఎట్ల చేస్తారు ప్రాసెస్ కొంచెం చెప్తారా మ్మ్ ఆహ అవునా
కబా ల అది అది ఆలీలో వేసిన తర్వాత దాన్ దాన్ని బాగా ట్రై చేసి నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుందండి ట్రై చేయండి మీరు
చేస్తా అండి అదే ప్రాసెస్ ఎట్లా చేస్తారు అని చెప్తారా
ఆ ప్రాసెస్ దాంట్లే కొంచెం మైదా కాన్ ఫ్లోర్ శనగ పిండి
ఆ అదే అదే నాకు తెలిదండి కొంచెం ఐడియా చెప్తే చేసుకుంటా
ఆ చెప్ త ఇట్ల చెయ్యండి బాగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది అ
అవునా ట్రై చేస్తాను తప్పకుండా మరి అంతే వెన్ క్వాంటిటీ వేయాల అనేది నాకు కొంచెం ఐడియా లేదండి వివరంగా చెప్తారా
ఆ వివరంగా అదే చెప్పలే ఇంగో వేరే ఫుల్లు గా ఎత్త నార్మల్ మనం కాలి ఫ్లవర్ నుంచి
పర్లేదు గా
ఆ గాలిఫ్ లవన్నీ చిన్నగా కట్ చేసుకోవాలండి దాంట్లో మనం పురుగులు ఉంటాయి కాబట్టి దాన్లని వాటర్ లో ఉడగబెట్ కొల్ల వాటర్ లో ఉడక పెట్టుకొని కొంచెం ఉప్పు పసుపేస్తే బాగుండి మళ్ళా కొంచెం దానిని ఆరబెట్టుకోవాలి మళ్ళా త్యామ అంతా ఉండకూడదు కాబట్టి
అవునవును ఆ
మళ్ళా దాంట్లేకి కొంచెం కన్ఫ్లోర్ కొంచెం బియ్యపు పిండి కొంచం శనగపిండి ఉప్పు కారం ఆ క్రిస్పీగా అంటే నగ పిండేసి ఆ వేస్తామండి క్రిస్పీనెస్ కోసం కావాలండి
మ్మ్ మ్మ్
మళ్ళా కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి జీలకర
మ్మ్
అన్ని బాగేసి కొంచెం సేపు ఒక అర్ధగంట నాన్న పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని
మ్మ్
మళ్ళ నా డీప్ ఫ్రై చేసి నూనె ఫ్రై చేస్తే బాగుంటుందండి రెండు సార్లు మనం దేవేసుకుంటే బాగుంటుంది
ఆహ అదే అండి నేను ఎప్పుడూ ట్రై చెయ్యలే ఖచ్చితంగా రేపు సండే కదా
ట్రై చేయండి చికెన్ తో ట్రై చేయండి బాగుంటుంది
ఆ మీరు చికెన్ తింటారా
లేదండి మేము ప్యూర్ వెజ్ మీరు
మేం తింటాముండి
ఉ
చికెన్ మటన్ అన్ని తింటా మరి మీరు చేస్తారు తినారా
ఆ చేస్తాము
ఆ అయితే ఇంకా ఆ ఇంకా ఏమేమి మీ ఫెస్టివల్స్ ఏవి బాగా జరుగుతాయి మీ సైడ్
మా సైడ్ ఫెస్టివల్స్ అన్ని బాగా జరుగుతాయండి మొన్ననే మా ఊర్లో పరస అయిపోయింది
ఆ
మా బంధువులందరూ వచ్చింది మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం పండకి అయితే మేం బా లడ్టు బూంది అన్నీ చేపిచినాం మైసూర్ బ బోజనా ఆ బోజనాలు అన్ని బాగా పెట్నారు
ఆహా అవును అయితే చాలా పెద్ద పండుగే జరిగింది
ఆ సెవెన్ ఇయర్స్ కోసారి జరుగుతుందండి
ఆహ అందుకే అందుకే బాగా జరిగంది ఆహా హా
మీ సైడ్ అండి
ఆ సైడ్ అన్ని బానే జరుగుతాయి ఆ మొన్ననే వెంకటరామస్వామి తిరునాలు జరిగినాయి అందరూ వచ్చారు బానే జరుపుకున్నాం హమ్ ఎంజాయ్ చేసాము పిల్లలు మేము హాలిడేస్ లో మీరు ఎక్కడ వెళ్ళలేదా
ఆ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళంటివండి ఒక పదహైదు రోజులు బాగా ఎంజాయ్ చేసి వచ్చినాము
ఆహా
ఆడ అంతా మా మామ వాళ్ళ పిల్లలతో మంచిగా ఆడుకొని ట్రిప్పు పోయిండు మళ్ళీ అడ నుంచి అట్లే
ఆహా సూపర్గా ఎంజాయ్ చేసిన్నారు అయితే
ఉం బాగా ఎంజాయ్ చేసినాం బోటింగ్ పోయింటిమి ఆడ
హు హమ్ ఆ బోటింగ్ ఎంత ఉంటదండి టిక్కెట్
ఒక్కొక్కరికి నూరు రూపాయలు కాచ్చండి
ఓ వంద రూపాయలు ఆ
స్పీడ్ బోటో ఏం బోటో కానీ వాళ్ళు స్లోగా తిప్పినారు బాగుండేది నీళ్ళల్లో
అదిే నే కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఆ బోట్ ఎక్కాలని నాకు కూడా కొంచెం కోరిక ఆ కాకపోతే కొంచెం భయం కూడా ఉంది
ఓహో ఏం భయం ఉండదండి మాకు మా రిలేటివ్ లో మా అత్తగారు మమ్మల్ని బాగా మోటివేట్ చేసి ఎక్కించినారండి
ఓహో బాగా మోటివేట్ చేస్తారు అయితే
ఆ బాగా చేస్తున్నారు మేము అంతా మేము పిల్ల మా కజిన్స్ అంతా మేము ఎంజాయ్ చేసినం
ఆ ఆ హ్మ్ హాలిడేస్ల ఇంకా ఏమేం చేశారు ట్రిప్స్ ప్లాన్స్
ప్లాన్స్ ఏమిలా ఇంట్లోనే తినడం పనుకోవడం
ఉ
ఏందన్నా సెల్లో చూసి వంట చేసుకోవడం
ఆ హు ఇంకా మీ
మీరేం మాకు ఓ సిస్టర్ ఉందండి ఓ సిస్ మీ మీరు ఏం బా చేస్తారు
నేనా అన్నీ పర్లేదండి ఏదో రకంగా వండుతా అన్ని చేస్తా
పేర్లు పెడతారా అండి మీ వంటలకి
పెడతారండి మా ఆయన పెడతారు బాగా ఎంత బాగా చేసినా ఏం బాలేదాంటుంటారు ఆహా ఎంత ఇంగ మా పాప టుంది ఇంకా దానికి ఏం చేసినా నచ్చదు బయట తినడమే ఇష్టం
అవునా
ఆ
బాగా అల్లర్ దండి
ఆ అల్లారీ చానా ఎక్కువ చేస్తది
అవు
చనా అల్లరి చేస్తది ఇంకా పెరుగంటే అసలు విందు
ఆ కొంతమంది అట్లేండి మా మ మామమ కుతురు అంతేనండి పెరుగుంటే నా గోత్రం అని అస్సలు తిన్నాను అంటుంది
ఉ ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు ఎవరరో ఒకరు అట్లా తినకుండా సతా ఇస్తది మగ్ మా పాప హ్
మాకు అట్లేండి ఓ పాపుంది
ఆ ఏం చేస్తాం తప్ప ప్రతి ఇళ్లలో ఒకట్లా ఆ ఉంటారు కదా ఒక్కరు
అవును
ఇంకా మేబ్ గల సాస్ స్టాసు ఏది ఇష్టం వాళ్ళకి ఏమంట వండుతారు వాళ్ళ కోసం
ఆ తమ్ముడున్నాడు ఓడు
మీ సిస్టర్ కి ఇల్ లే
మా సిస్టర్ బా చికెన్ తింటుంది చికెన్ బాగా చేస్తుంది బాగా తింటుంది చికెన్ మటన్
చేస్తావా
ఆ బా వంట చేస్తుందండి
ఊహూ
మా తమ్ముడు కూడా అంతే వాడు వంటలు ప్రయోగాలు చేస్తాడు మా తమ్ముడు
హ్మ్
వాడి బాగా తింటాడు మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు
ఆ
పాప అయితే ఇంకా పాప చూడ్డానికి బక్కగా ఉంటుంది మా పాప పేరు బాగా తింటుంది అంతా కలిసినప్పుడు మొన్నంతా ఎంజాయ్ చేసి
హ్మ్ అంతే అండి బక్కగా ఉన్న వాళ్లు బా తింటారంటా మనమే హ్మ్ బాగా అల్లరి చేవచ్చు అల్లరి ఎక్కువ చేసేది
బావుంటుందండది
హ్మ్ నాకు ఒక్కసారి మీరు ఆ ఇది ఎలా చేస్తారో చెప్తారా ఆ ఆ మీరు ఏదో అన్నారు నేను పావు బాజి పావు బాజీ ఎలా చేస్తారో మా కొంచం కొంచెం చెప్తారా
పావు బాజీకి మెయిన్ గా ఉండాల్సింది అది బటానీ అండి
ఆ బఠానీ అండ్ ఇంకా ఏమన్నా
శనగల్ని మంచిగా అవిను ఉల్లాగడలు ఉడగబెట్టుకోవాలి బాగా
హ్మ్
మళ్ళా ఆవి ఉడకపెట్టుకొని కొత్తిమీర దాంట్లో టమోటాలు టమోటాలు ఒక పెద్ద ఆనియన్ ఆనియన్ వేసి బాగా దానిలో దాంట్లో ఉప్పు కారం
ఆ ఉప్పుకారం ఫ్రై చేసేదా
ఆ పావ్ భాజీ మసాలా వేయ్యాలండి ఖచ్చితంగా లేదంటే టేస్ట్ బాగోదు
డు కావాలా దాని కోసం
ఆ బ్రెడ్ నెయ్యిలో కాల్చుకుంటే
ఊహూ టేస్టీకి వస్తాది హమ్ బన్ బన్ హ్మ్
అప్పుడు ఇంక బావుంటది ఎమ్మి ఎమ్మిగా తినొచ్చు
హ్మ్ మ్మ్ చేయలేదు కానీ నేర్చుకుందాం పిల్లలకి ఇష్టం అని
అక్క
పిల్లలకు బాగా ఇష్టం అన్నమాట ఇట్లా అంటే వాళ్ళకి రైస్ ఇస్ కదని గోబి రైస్ ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఇట్లా రైస్ లంటే బాగా తింటారు అన్నమాట
డిఫరెంట్ గా చేస్తే బా తింటారు
హ్మ్ హ్మ్ రైస్ ఫ్రైడ్ రైస్ లు అట్లాంటివి బాగా తిన్ తింటారు ఇంకా మామకి టిఫిన్లు తక్కువే దోస తింటారు
గుంత పొంగనాలు అట్లావి తిన్రా
ఉప్మా ఉగ్గాని అని అయితే అసలు తినరు మీరు తింటారా
ఆ మాకి ఈ రోజు పొద్దునే ఉగ్గాని పే